ఏం జేత్తానవ్?
హలో
ఏం జేత్తానవ్?
హలో ఏంజెతన్నవ్
సెల్లెళ్లను తీస్కత్తన్న
అవునా.
ఎన్నింటికి పోయినవ్ నిన్న
నేనా ఐదింటికి వచ్చిన
ఉమ్
ఫోటోలు పంపి అన్నవుగా
ఉమ్ ఉమ్
ఆ అక్క ఫోన్ లో ఉన్నయయి, అక్క ఫోన్లకే నా దాంట్లకి ఎక్కించుకొని పంపిత్తలే
ఉహు
అ ఆ తినలే ఇంకా, ఇంత ముందే చాయ్ తాగిన.
తాత ఏం చెత్తాంది.
వాళ్ళ డాడీ తోటి
ఉహు, అన్నాగని వోలె ఇయ్యాల డ్యూటీ కి
ఆ పోలే
ఏమన్నా కాదు మరన్న ఫోన్ లో అన్న ఫోన్ కి ఏమన్న పడ్డాయా?
పల్లెగ ఇంకేమి ఇంకా అది బ్యాంక్ అకౌంట్ అడగలేగా.
ఉహు ఎందుకు మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఓడగొకపోయినా.
అంటే అందులో అవి ఆ ఇంకా ఆప్షన్ ఇయ్యలే వాడు. చేయాలి అలా ఆప్షన్ ఇత్తనే గా మన యాడ్ చేస్ ఉండేది బ్యాంక్ అకౌంట్, ఉమ్ తీయలేదు వాళ్ళు.
చేయాలి నిన్ననే, నేను కూడా ఇయ్యాల జెత్త త ఎత్తు
ఆ
ఏందే డాడీ ఫోన్ లో చెయ్, డాడీ ఫోన్ ఉంది, అక్క నెంబర్ది ఉంది.
ఉమ్ కాదు ఎప్పుడు పోయి
ఆ
అదంతసేపు ఉండిపోయినయన్న
నిన్న నాలుగున్నరకు పోయింది.
బానే ఉన్నదిగా ఇంత సేపు
ఉమ్ ఉంది చాలాసేపే కూసుంది.
ఏమంటాంది?
ఏం లేదు, ఆమె డివేష్ గురించి కొంచం మాట్లాడింది.
మా జిగ జారి దోస్తుగా
ఉ ఐతె నేనన్న ఆమె హైద ఆమె హైదరాబాదే నువ్ హైదరాబాదే అని నే అన్న ఐతె హైదరాబాద్ పోయిందంటగా ఆమె
ఆ ఆ
కాల్ కాల్ ఇగ అదే ఫోన్ యాప్స్లలో ఉండదిగా కంపెనీ ఫోన్స్ లెక్క
ఆ
అందులో పన్జెత్తందంట
ఆ
చెప్పిందదే అయితే సరేలే అన్నయ్య మన ఇగ దూరం బోలెంలే
అదేలే
అ పోయినాళ్ళన్న మంచిగుంటే చాళ్లే అనుకున్నిగ
ఆ
ఏ చేయట్లేన్ ఫోను అన్నది కానీ అయితనే ఉన్నాలె ఫోన్లు ఫోన్లు చెయ్యంది ఉంటరా
ఆ అదేలే
చేయట్లే అనయితే అన్నది కానీ చెత్తది
ఆ ఇంక తిన్నావా అన్నం
నేన్ తిన్న అప్పుడే
ఏం కూర
ఆ టమాట చట్నీ వంకాయ్ కూరా అ సోరకాయ్ చారు మూడు
ఆహా నిన్నెవరొండిల్లది దా అన్నంకూర మామ్మచ్చిందని ఓండిన
నిన్ననా
ఆ
ఇగ ఇద్దరిక్ బడ్డది పనీ
ఆ అందుకే వద్దని చెప్పినాగని చెప్తే ఇనిపిచ్చుకొనే ఇనిపిచ్చుకొలే
ఇప్పుడేమైంది మర్ జెప్పు
ఏంగాలే లేగనీ ఎందుకంత అని
ఏం గాలేదుగా ఇప్పుడైతే
ఆ
ఆమె బాక్స్ కుడ అతని కాందీ నయనా బాక్స్ పట్కొని ఇంక ఏంకరొండుతానవ్ మరి
కరియా మెల్ మేకర్లూ టమాటా పోలే ఇంక మీయన్న
లె ఇప్పుడే ఖమ్మం పోయోచ్చిండు
ఆ
ఖమ్మంకొచ్చోచ్చిండు
ఎందుకు
నిమ్మకాయల్ తెచ్చుకున్నడు
ఆ
నింబు నీంబు తెచ్కున్నడూ
ఆహా
ఆ
నువ్ దాగుతన్నవా
ఎం ఏ అవ్వో నేన్దాగుతనా
ఆ
తాగలే అందులో సగన్ గ్లాస్ తక్కువ ఏవదు ఎప్పుడో ఒకసారి
వా
కూల్ వాటర్ తాగుతాగా
ఆ
సోడానే మొన్న ఒక్కసారి తాగిన అంతే అదికాని సగం
దో ఎనిమిది యేషిల్ ఎందుకు
అది పొడుగు జేయలేదా అప్పటికి ఇప్పటికి తేడా ఉంటదిగా
ఆ
గట్లజెషిరు
ఆహా
నీరు ఇటైపులు కడిగితరన్నరు గదా
మరే కప్పు నొత్తుందా ఏవన్న
ఆ
నొప్పిలేత్తదా ఏమన్నా
ఆ నొప్పి లేకుండా ఉంటదా
ఆ
ఉంటది
పడ్డయా నీకు అమౌంట్ పడ్డయా ఏమన్నా
ఆ
అమౌంట్ బడ్డయా ఏమన్నా నీకు
నాకు బళ్ళే గా అయ్యే బడ్డయ్ ఇగ మళ్ళీ బళ్లేదు
అంతేనా నాకెందుకని తక్కువ పడ్డాయి మరి మాట్లాడినా నేను బానే
ప్రాసెసింగ్ ల ఉందిగా పోట్టి పడతయో మేబి మళ్ళీ తర్వాతకి నేనైతే అదే అనుకుంటానా మా యక్క ఫోన్ జేతనేమో అంతే అ అన్నాడంట ఫోన్లు కరెక్ట్ మాట్లాడకపోతే అంతే అ అన్నాడంట కానీ పడతే మమే నాక్ దెల్సి
అక్క ఆ అక్కకి ఎంత పడ్డాయి మీ అక్కకి
మా అక్క కేే ఎక్కువ పడ్డయ్ అందరికన్నా
ఎంత పడ్డయ్
పదమూడొందల యాభై పడ్డయ్ ఇంగ ఆమె చాలాసేపే మాట్లాడిందిలే
ఆహా
చాలాసేపే మాట్లాడింది
అందులో ఒకటి అందరికంటే ఫస్ట్ చేసిందిగా
ఆ లాస్ట్ కామె జేసింది
అవునా
లాస్ట్ కయ్యింది ఆమెదే
ఆ హ
ఇంకా
అ చెప్పాలే
అయిపోయిందా మరి పని అన్న నైట్ డ్యూటి జేసి వచ్చిండా ఏంది
లేదు
బిడ్డా ఆ చెప్పు బిడ్డ ఒక బిడ్డా తీసుకత్తనా చప్పరా
ఉన్నరా ఉన్నార
ఏంటిీది
అక్క వాళ్ళు ఉన్నార
యహా లేేరు వామ్మో అ ఆ నా మనుషల్కకి మరి చెప్పు ఇప్పుడు రాదు ఊరికి బోతంగా ఊరికిపోయిన దగ్గరకొత్తదేమో నాక్ దెలిసి పోతంగా బుధవారం గురువారం పోతమో బుధవారం పోతామా తెల్వదు
ఆ
అయికొత్తది ఇకడందరూ వత్తరుగా అత్త వాళ్ళు అత్త బిడ్డలు ఆ పెద్దమ్మ కొడుకులు పెద్దమ్మ బిడ్డలు అందరుూ వస్తారు ఇగ ఆడికి
అదే ఎందుకు పెళ్ళ్యా ఉత్తిగా నే నా
ఏ పెళ్ళి కాదు ఈ ఏమంటారు నాయనమ్మ సంవత్సరం చేస్తారు. అప్పుడు వస్తారు
ఆ
నాయనమ్మదే సంవత్సరం జేస్
అవున అప్పుడా
చేత్తరు బుధవారం బుధవారం కాద్ గురువారం మొత్తాన్ది గురువారం చేతారు
ఆ అందరు వత్తరుగా చుట్టాలు
అందరొత్తరు
ఆ
కానీ అలా చేస్తా నట్టే యిించుకొని మరి కంప్లీట్ చేయ్యాలి ఇది దీని తోటి ఇక్కడ రందయితాంది రోజు మన ఇంట్లో ఉండట్లేడు ఏం లేదు వాన ఫోన్లుంది నా ఫోన్ చేసుకొని చేయాలి
ఆ
నా ఫోన్కి ఫోన్ చేసుకొని చేయాలిగా
దా
ఏమో చూడాలిగ ఎట్లా ఎయిత దొ లేకపోతే నైట్ అన్నా చేస్తా
నైటా
ఆ నైడి చేసినాలే నైట్ ఒక్కటి మాట్లాడిన చాలు ఒక్కొక్కటి మాట్ అట్లన్న మిగితా అన్నీ ఎవరికన్నా ఒకరు ఇయచ్చు
ఆ ఉన్నర మరి అక్క వాళ్ళ
ఉన్నార్గా
అ
మీదికి వచ్చి కూర్చున్నా
ఆ
అయితె చేసిపోయినా షాపింగ్ చేసిపోయినావ
షాపింగ్ గా కొని కొనుక్కొని వచ్చేసినాం కరెక్ట్గా మేము వచ్చినాం బండి వచ్చింది
ఉహు
లేకపోతే వామ్మో యాడ
కాల్లే అత్త పల్లె ప్రాససింగ్ పడంట
అక్కక్ గూడా త్రీ ఫిఫ్టీ ఏమో పడ్డాయి. అంటగా
ఉ
ఆ
ఆ అది పడితే మేబీ నాకు తెలిసి తర్వాతది అయి పడితే చాలే ఫస్ట్ అయి ఉన్నవన్నీ పడ్ పడితే చాలు తర్వతికి అవి వాడ్ ఏం చేస్తాడో కానీ అవి ఉన్నాయి బర్డే పడితే చాలు.
మీ అన్నయ్య అకౌంట్ లోకే పడతాయ్
ఆ
మరి మీ అన్న అకౌంట్ కి ఎమ్ పెడతవ్
అన్నయ్య అకౌంట్ కి ఏముంది ఫోన్ పే యాడ్ చేసినాంగా. ఫోన్పే యాడ్ చేస
రోజంతా
నానింగ్ విజ్ అయిపోయింద మరి వంట చేయాల వండవా ఎంద
ఏదో వండాలే ఇంకా టైం మా అయింది ఇక టైం కూడా పద్ పదకొండు కావతంది ఇగా.
ఉ హ ఏమో కాదు నీ ఫోన్ పేకి నీదే ఉందా
మళ్ళీ ఎత్తలే అక్కడి నుంచి చెత్త బండ్లు